హలో హలో
హలో
హలో బాగున్నారా అండి
ఆ బాగున్నాం మీరు బాగున్నారా
ఆ బాగున్నాం ఏం చేస్తుండ్రు
ఏం లేదు వట్టిగానే కాలిగున్నాం
మాది ఇప్పుడే వంట అయిందండి
అవునా అండి ఏం కూరచేశారు
మేము పప్పు ఇంకా వంకాయ ఆలుగడ్డ చేసామండి
అవునా తిన్నారా మరి
ఏ లేదండి ఇప్పుడే వంట అయిపోయింది
ఊ
తింటాం ఎయిట్ థర్టీకట్లా మీరు
హ ఇంకా వంట కా వంట అయింది తినాలె ఇగ మేము లేట్గా తింటం ఏంలేదు కళిగానే ఇగ ఇప్పుడేమ్ పనుంటది ఒక వంటనే కదా హుమ్
ఏం కర్రీ చేసిన్రు మరి మీరు
మేమా కాప్సికం చేసాము
అవునా తింటారా మరి మీ ఇంట్లో అందరూ
ఆ తింటరండి
న్నా మా ఇంట్లో ఆ కాప్సికం చేస్తే వేరే వాళ్ళకి ఇంకొకర్రీ చేయడమే తినరండి మా ఇంట్లో ఉహు
ఎందుకు నచ్చదా
నచ్చదు ఇగ
ఆహ
ఊ టమాటా చేసిన రోజు ఏదో ఒక కర్రీ చేయాలి క్యాప్సికం బెండకాయ ఇట్లా జేషిన ఇప్పుడు ఇక వాళ్ళకి ఇష్టమైన కర్రీస్ చేయాలి
ఆహా పడదా లేకుంటే నచ్చదా
నచ్చదు ఈగ తినరు
ఓహో
ఉ
వెళ్లింరా మరి మీ ఫ్రెండ్స్ వాళ్ళింటికి రంజాన్ కదా ఈరోజు
అవును వెళ్ళినామండి మీరు వెళ్ళండ్రా లేదా
ఆహా ఎల్లాలేదు
ఎందుకండి
ఏ వట్టిగానే ఇగ
ఇంటికి తీసుకొచ్చి ఇచ్చిండ్రా మరి
ఆహా తెలేదు అంటే అంత క్లోజ్ పరిచయం లేదు అందన్నమాట
ముస్లిం వాళ్ళతోటి లేదన్నమాట నను మాకు ఇంటికి తీసుకోచ్చిండ్రు ఒకతను ఒక అబ్బాయి తీసుకొచ్చిచ్చిండు తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళు పిలిచ్ చీరన్నట్టిగేళ్ళినం
ఓహో
మొన్న ఉగాదికి మేము వాళ్ళని పిలిచినాం
హుమ్
మా ఇంటి దగ్గరలోనే ఉంటారు
మ్ హు
వాళ్ళు చేసింది మంచిగా ఉంటది ఆ మంచిగ అయింది
అవును వాళ్ళ బిర్యానీ కూడా బాగుంటది ముస్లిం వాళ్ళది
అవునదే సేమియా అది తెచ్చిండు ఒక అబ్బాయి ఇక్కడ మంచిగా చేసిండ్లు ఇంట్లో మనం చేసుకుంటే అం త మంచిగా చేసుకోం గని
అంటే వాళ్ళు కొంచెం వేరే వాళ్ళ సేమ్యనే వేరే ఉంటది
అవునవును సన్నం సేమియా మంచిగా చేస్ స్తారిగ
ఆ
టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి
హుమ్ బాగుంటాది వాళ్ళది
హు ఇన్ని రోజులు దానికోసమే వెయిట్ చేస్తున్నాం మీమైతే సేమియా బిర్యానీ కోసమే హాలిం తిన్నారా అండి మరి ఒక్కసారైనా
తిన్లేదండి
ఎందుకండి మీకు అంత పెద్దగ ఇంట్రెస్ట్ ఉండదా
తిన్నారా మీరు
ట్లో ఒక ఐదు ఆరు డబ్బలు అయినాయ్ ఇప్పటికే
ఓహో అవునా మీరే తెచ్చుకుంన్ర లేకు తెచ్చిచ్చారా
ఏ లేదు లేదు మేమే తెచ్చుకున్నామండి ఇగా హలీంలు తెచ్చి ఇచ్చే అంత ఆ అమ్ముతరు
ఎంత ఒక డబ్బా
వన్టీ అంటే బా బాక్స్ని బట్టి ఉంటదండి చిన్న బాక్స్ అయి తె వన్ ట్వంటీ అనుకుంటా పెద్దది వన్ ఫిఫ్టీ
మ్ హు
బాగుంటదండి ట్రై చెయండి నెక్స్ట్ మళ్ళీ
హుమ్ ట్రై చేస్తా
హలీం మంచిగా ఉంటదండి
అవునంటా చాలా మంది ఉంటారు హలిం బాగుంటదన్ మళ్ళీ గి సీజన్ రమ్జాన్లోనే దొరుకుతది రంజాన్ టైమ్ లోనే
హు రంజన్ లోనే దొరుకుతది ఇప్పుడు చాలా మంది రంజాన్ అయిపోనంక ఎంత రంజాన్ కోసం చాలా మంది వెయిట్ చేస్తారు ఈ హాలిం తిన్ కోసం నినైతే చాలా వెయిట్ చేస్తూ ఉంటా
అవును హుమ్
వాళ్ళు ఎట్లా చేస్తారో గని సూపర్ చేస్తారండి
అవునండి
మీరు తినరేమో కదా ఇప్పుడు అంటే నచ్చదా లేకపోతే ఎప్పుడు ట్రై చెయలేదా
చెయలేదు చెయ్యాలిగా
ఎమ్మో నెక్స్ట్ చేయండి ఇగ ఇప్పుడు మీరు చేద్దామన్నా దొరకదు ఇగ వన్ వన్ ఇయర్ వరకి
అవును ఇంట్లో చేసుకోవచ్చు హలీమ్ అట్లనే బిర్యానీ అ వాళ్ళంత పర్ఫెక్ట్ కాదు
అవును చేసే విధానం మనం చేసే విధానం చాలా డిఫరెంట్ అదే అదే
అవును
మనకంత పర్ఫెక్ట్గా రాదండి కుదరదు వాళ్ళు మంచిగా చేస్తారు అన్నట్టుగా
ఆ
వాళ్ళు వందల మందికైనా చేస్తారు మనం ఇంట్లో చేసుకోవడానికే మనం చాలా ఇది చేస్తం
హ్మ్మ్ అవునండి పని పాని పనులు చేయాలె పంచెస్కో
ఇంకా
ఎంజొయింగ్ మీరు ఏం చేస్తున్రు తిన్నారా పిల్లల్ ని
ఆ తిన్నారు మీ పిల్లలు తిన్నారా
ఆ తిన్నారు ఎంత మంది అండి పిల్లలు
ఇద్దరు
చిన్నోలా
ఆ ఇంటర్ అయిపోయిందండి ఒకలిది ఇంటర్ అయిపోయింది ఇంకొకరి సె న్డ్ ఇయర్
ఉహామ్ అవును మూన్న ఎగ్జామ్స్ అయినా అంట కదా
ఆ మంచిగా రాసిండు
అవునా ఏ రజల్ట్స్ కూడా వస్తాయి ఏమో
అ వస్తాయి ఇగ ఇప్పుడు టెన్ కీ టెన్ కి అంటుండ్రు ఫైవ్ కి అంటుండ్రు ఏది క్లారిటీ లేదు
ఆహా టెన్ లోపోల అంటుంరు ఫైవ్ ఓ సిక్స్ ఆ టూ డేస్ లో ఫిక్స్
ఆ అదే అదే ఇగా రిజల్ట్ వచ్చాక తెలుస్తుంది ఈ సంగతి వాళ్ళు చెప్పడానికి బానే రాసినాం అంటుండ్ర కానీ
ఆ
ఆ
ఇంకేం చేస్తున్నట్లు
ఇంట్లో అందరూ ఏం చేస్తుండ్రు
అందరూ టీవీనే
టీవీ
హ్మ్మ్ మీ పిల్లలు ఏం చేస్తున్నారు
ఏం లేదు అట్టేనే ఉన్నారు ఫోన్ చూస్తున్నారు ఇద్దరు
అవునా ఏ క్లాస్ ఇప్పుడు
ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది ఒక పాపది ఒక పాప నైన్త్ హ్మ్మ్
అవునా
ఒక పాప ఫస్ట్ ఇయర్ అయిపోయింది ఒక పాప నైన్త్ అయిపోతది
అవునా
ఉహు ఎట్లా రాసిందంటే మరి ఎగ్జామ్స్
బానే రాసిందంట.
ఎల్జల్ట్ వస్తది. ఇగ వాళ్ళది కూడా ఇ ఇప్పుడు
అవును ఇగ వస్తది. అదే భయపడుతున్ ఎట్లొస్తదో ఏమో అని రిజల్ట్ ఎన్నొస్తాయో అని
ఉమ్ మంచిగా రాస్తే వస్త్ భయమే దేనికి ఇగ రాసిన కాడ ఉంటది. కదా మనం రాసిన విదాన్ బట్టి
వాళ్ల కరెక్షన్ కూడా మంచిగా చేయాలి. కదా కొందరు చెయ్యరు.
అది కూడా నిజమే అండి. కరెక్షన్ బట్టి కూడా మార్కులు ఏస్తారు.
అందుకే
ఉహుం మరి ఈ పాపకి ఎప్పుడు ఎగ్జామ్స్
ఆ
ఈ పాపకి ఎప్పుడు బాబువా నైన్త్ ఎవరు?
వినపడతేలండి వాయిస్ స్ట్రక్ అయితుంది.
నైన్త్ క్లాస్ ఎవరు బాబువా పాపనా?
ఆ ప ప పాప
పాపకి ఎప్పుడు ఉంటాయి మరి ఎగ్జామ్స్
ఏప్రిల్ ఏప్రిల్ లో ఇంకా డేట్ చెప్పలేదంట ఈ ఏప్రిల్ మంత్ లో ఈ టెన్త్ వాళ్ళవి అయిపోయినంక ఉంటాయి వాళ్ళకి
ఆ అవునా
ఉమ్
ఇగ టెన్త్ నెక్స్ట్
ఆ ఏమో నెక్స్ట్ ఇయర్ నుంచి టెన్త్ బోర్డ్ ఎగ్ ఎగ్జామ్స్ ఉండయంట గదా
అవునా ఎందుకని?
గవర్నమెంట్ రూల్స్ చేంజ్ చేసింది కదా.
ఆ అందరు పాస్ అయిపోతారు ఇగ
ఉమ్
అందరినీ పాస్ చేస్తది. ఇప్పుడు చదువు వచ్చిన వాళ్ళకి చదువు రాని వాళ్ళకి ఏముంది చెప్పండి ఇగ
అవును
ఎవరు చదివేటల్లో ఎవరు చదవనల్లో ఏమి తెలువది.
ఉమ్ అని అంటున్నరు.
అట్ల పెట్టొద్దండి ఆ సిస్టమ్ పెట్టొద్దు. ఇప్పుడు చదువు వచ్చినోళ్లు కూడా వేస్ట్ అయిపోతారు కదా.
అవునవును
టెన్త్ లోను అందరు అనుకుంటారు అతనిక పోటీ పడి మళ్ళీ చదువుతారు అతనికంటే ఎక్కువ మార్కులు నాకు రావాలి అని చెపే తసి
అవును
అలాక్ సీట్ వస్తది కదా దేంట్లో అయినా ఆ
ఏమో ఇగ ఏమయితదో తెలిదు. కానీ టెన్త్ ఎగ్జామ్స్ ఉంటేనే వాళ్ళకి ఇంటర్ ల ఎట్లుంటంది ఏం
ఆ తెలుస్తది అదే
ఉమ్
ఇప్పుడు ఏం తెలియకుండా మనం పోయి ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తే అర్ధం కాదూకదండి. ఏమో
అయ్యో వా చేస్తానని చెప్పిన గా తిను ఏమ్ చేస్తున్నాం పేముని వ చేస్తాండి ఒక నిషం